హలో విన్పిీట్లే ఏముంది తిరుగుతున్నా
మన చ ఉంగా నకు
అంతే కదా
శ వెలుసా అయ్యయినే ఇన్నవ మరి మధ్యాహ్నం కొదుగాల
నైట్ కూడా తిన్నా
న వన్ ఇర్వర్లో అయితేార త హుషారాయిగా
ఉండాలి కదా
ఉమా
ఇంకా
చెప్పాల నువ్వ
నేనే చెప్పాలి
బానే మాట్లాడలే న అబో విడ పడదవు
దానికి కోకేనక్క నా పెళ్లిి మరి
అడగాల ఇంకా
అడుగ లైన్లు ఉంటా
పెళ్లిత ఓకేనా వికె బ పేలా దాఫ చేసుకుంటదట
కన్ఫామ్ అట్నా
పానీ స
మవు
ఇవన్ కూడా
మంచి ఉంటారుగా మరిద్దరు
నే కొట్ కొట్ కొట్
కొట్టుకుంటే మన నీళ్ళ సావాల్సి చెప్తుంది ఇంటితర మధ్యలో
ఏం కాదు అంటే సావంటాను కానీ
అ నుూజ నుూజ ఎందు జతవు నీ కుట్కొ కుప్పుక నీ పోతా పాత
అమ మీ ఇద్దరు నీ వేసుకుంటన్నా నేను చేత తట్టున్నాగా
ప దాకవ తర సాక్షే దాక వస్త గట్టద వాట్తుందింద
జుట్ట జుటికే చేష్ట అ
ఆ ఆ
అరే ఏ లోకంలో ఉన్నవ్ ఫోన్ మాట్లాడక
నినబడతాంది మాట్లాడతాను ఆ అంటన ఆన్సర్ ఇస్తున్నా
ఆన్సర్ ఇస్తున్నావా
వేసిన ప్రశ్నకి సమాధానం అడుగుతున్నా చెప్తున్నా
ఏ మనుషో ఏమో ఏం మాట్లాడాలో కూడా తెలవట్లే
కదా అట్ట వాగుతన కు ఉ ఉత్సాహం ఉల్లాసం ఇంకా ఏమంట్రూ ఆత్రుత తో కుచ్ ఆ పాట పాడనా
ఈ పాటలు సల్లగుండ
అత్తారింటికి నువ్వు వస్తానంటే ఎత్తుకుపో
ఆ పాట అది కాదు తల్లి
ఒకసారి వాడవా ను సింగర్వి అట్లుంటే ఎట్లా జెప్పు యూ
అంత లేదమ్మా
అత్తారింటికి నువ్వు వస్తానంటే ఎదో ఉంటడీ బాగా వస్తలేదు
ఎతుకపోతా
అంట త బడ తే ఆ ఆయితుకు పోతా న తర్వాత గుండెల్లో గుడి గంట గుండెల్లో గుడిగాడిగుతు వ వేరా ఆ ఎస్ బస్ ఏ
ఇంటికి చుట్టాలు వచ్చిల్లు ఏం మాట్లాడలనో ఏమో అన్న ఇంట్లో లేడు
ఇంటికి చిుట్టాలు వస్తారు పక్కాలు వస్తారు వాళ్ళని మ కా పూ పోదుం
ఇజ్జ దీయకే
వెళ్ళాలి బాయ వెళ్ళాలి అ ఇంకా చెప్పు నన్ను నేనే వాడు కుంటా అందుకే
అంతేనా నా బదులు నువ్వే వాడుకుంటానవా
స్మిత్ రావాల ఎట్లావి ఏం రావు అందుకే నేను వాడుకుంట నా ఏం చేద్దం చేసేది ఏం లేదు
అంతే అంటావ
ఏం చేస్తావ్ ఇలా ఇట్లా కడవదు అస్సలు కడవదు ఇక ఇంటికి పోతాను కదా
ఇగ పోయే వరకు పాణం అంతా కొట్టుకుంటదా
నీకు ఇంటికి పోతా అని కొట్టుకుంటాను నా దగ్గర కొత్తాను కొట్టుకుంటలేదు కదా
వస్తా నీకాడికి చెంప పలుగుతది రాధ కే నే దూరమా దూరమే ఉన్నా ఆమడ దూరం
మ్మ్ నానే దూరం ఉన్నా అయితే
చిన్ని దూరం లేదా మరి
ఉమ్మ్ ఇంకా
తిన్నవా
ప్రపోజ్ జేయవా మరి నాకు
గసువంటివి నడవవ్
నడవవా
నడవవ్ డైరెక్ట్ ఎ రాస్తు రాస్తు ఆ
ప్ప బుద్ధికాట్లే
గంత స్మార్ట్ ఉన్నావే
ఉమ్మ్
స్మార్ట్‌గా అంత గనం స్వీ టుగా స్మార్ట్‌గా నాకు మాటలు రావు నేను దరిద్రంగా ఉంటా అష్ట దరిద్రంగుంట
అయ్యో మరేట్లా
నీ ఇష్టం మరి నీకంటే అందంగానే ఉంటా
అంతే అంటవా అట్లయితే ఏం కాదు ఉహ్మ్ అందంగా లేకపోతే నన్ను తిట్టి తిట్టి సంపుతాడు
ఆ అందంగనే ఉంటగాని
మ్మ్
ఉపెట బెస్ట్ అస్సలు రాదు
ఎవళ్ళు చేయలే మరి
నువ్వు ఉన్నది ఎందుకు
సరే నాకు వంట ఒక్కటే చేసుకుంట గానీ పనులన్నీ నువ్వే చేసి పెట్టాలే ఇల్లు ఉడ్చడం వాకిలు ఉడ్చడం అళుకు చల్లడం ముగ్గు ఎయడం గిన్నెలు తోమడం బట్టలు పిండడం జారి చేయడం ఆరేయడం
నిన్ను నిన్ను కూడా ఉతికెయడం ఆరేయడం కూడా వచ్చునాకు
అంతేనా
ఆ అల్లగుడా ఆరి తేరిపోయా
అంతే అంటావ్ ఇప్పుడుదాక ఎంత మందిని చేసినాం అట్లా
ఫుల్లు రోజో పదిమందిని
అంతేనా ఇంకా
ఇంకా ఇంకింకా ఇంకా ఇంక చెప్పాలి ఇంకా ఇం కా ఇంకా ఇంకా మూడు ఇంకా ఎన్నో చెప్పాలి అవి వినపడతాందే చెప్పు ఇది నా పక్కనామే ఆ దానికే వస్తదన్న పక్కన షాలా ట్రై చేత్తాను ఓవరాక్షన్
మీకంటే ఎక్కువ చేత్తందా
నాకంటే ఘోరంగా చేత్తంది అసలు ఉన్నదే దిక్కతగాని చోరాగ చెత్తంది ఒక్కో సంపుతాంది నాకే కాపాడవా ఇక్కడ చంపేస్తుంది పెళ్లితోని
ఉమ్ ఇంకా
ఇంకా ఇంకింకా ఇక్క ఇక్క పాటలే వత్తయి నువ్వు ఇంకా అంటే నవు ఇంకా అనకు
చెప్పయితే
బలరామ నరసయ్యో బలరామ నరసయ
ఏం పట్టింది నీకు ఏం పాటలు పాడతానవ్
బంగారుతో డేస్తున్నాడే ఇంకా మంచి పాట పడతా ఆగు ఏడు కొండలవాడా శ్రీ వెంక రమణ గోవింద్
చి ఇజ్జత్ తీయకు దేవుని సాంగ్స్ అవే ఏడుకొండ్ ఆ వాడ శ్రీ వెంకటేేశ
ఆ ఏడు కొండలవాడా శ్రీ వేంకటేశ ఇంకేం ఉంటది అయి కావులే గంత పెద్ద పాట్ పాటలు గానీ ఆ ఇంకా ఇంకో రెండు పాటలు పాడుతే అయిప్ ఓ సారి అగు గాలి చిరుగాలి నిన్ను చూసిందెవరమ్మ అయిపిందా
ఉమ్ నిన్న చూషింది నేనేలే
చాతల్బాద్ వాడలా
ఉమ్
సాతల్ పాటే వాడల్ల ఇంకా నా గురుచ్ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్
ఏ నేను తెల్లగును ఉన్న
నువ్వు ఉంటేంది పాట ఉండాలే పాట పాడుతున్నాను
తానవ్ గదా
నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మో ఇంటి ముందు బైట్ బాయిలోని గిరక గిరక
స్పీకర్ పెట్టిన బుజ్జి అందరికి ఇనొస్తాంది
వినిపించుకోని ఇ నా పాటలు వాళ్ళు అను వినోదిస్
సిగ్గుందట్నా కొంచెమన్నా ఇంటికి రాకుండా తిరగ నీకి
రమ్య
హా
కంట్రోల్ యువర్ వర్డ్స్
అబ్బా కంట్రోల్ మై వర్డ్సా
ఎస్
తెలుగు భాష గొప్పతనం తెలుసుకోవాలి తెలుగులో మాట్లాడు
తెలుగులోనే నా నాకు తెలుగు అంటే ప్రాణం తెలుగు అంటే నాకు అమోఘం అద్భుతం అమోఘం
ఇంకేమన్నా
తెలుగులోనే తింట తెలుగులోనే తగతా కిందిది చూసావా బయ్యా చడ్లే బయ్యా